నమస్కారం అండి చెప్పండి
ఈరోజు మనం పండగల గురించి అనే ఒక మంచి అంశం గురించి మాట్లాడుకుందామా
అవునండి మాట్లాడుకుందాం అండి
పండగలు మన జీవితంలో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఐక్యతను తీసుకు వస్తాయి ప్రతి దేశానికి ప్రతి రాష్ట్రానికి ప్రతి మతానికి తమ ప్రత్యేకత పండుగలు ఉంటాయి పండగలు కేవలం వినోదం కోసం మాత్ర మాత్రమే కాదు మన సంస్కృతి సా సాప్రదాయాల విలువ గురించి చేసే సందర్భమే కూడా
అవునండి అవునండి మీరు చెప్పింది నిజమే మీకు తెలిసిన పండుగల గురించి ఏమైనా చెప్తారా అండి మీరేమైనా
ఆ సంక్రాంతి పండుగ గురించి నేను చెప్తాను ఎందుకంటే మనకి ముఖ్యంగా ఒక సంవత్సరంలో వచ్చే ఫస్ట్ మొదటి పండుగ సంక్రాంతి అని నేను చెప్తాను
అవునండి మీరు చెప్పింది నిజమే
సంక్రాంతి తెలుగు ప్రజలకు ముఖ్యమైన పండుగ ఇది పంటల పండుగ అని కూడా చెప్తారు రైతులు కొత్త పంటను ఇంటికి తెంచుకొని ఆనందిస్తారు
అవునండి
ఈ పండుగని మూడు రోజుల పాటు జరుపుకుంటారు భోగి సంక్రాంతి కనుమ అనే మూడు రోజుల పాటుగా జరుపుకుంటారు
అవునండి
మీరు ఏదన్నా పండుగ గురించి చెప్తారా
ఆ చెప్పుతా నాకు ఈ సంవత్సరం సం ల మాత్రం చూసుకుంటే నెల నెలకు ఒక పండుగ ఉంటుందండి మ తెలుగు తెలుగు వాళ్ళకైతే మీరు చూసుకున్నట్లయితే మనకు జనవరిలో వచ్చేసి సంక్రాంతి ఫిబ్రవరిలో వచ్చేసి శివరాత్రి మార్చి లో వచ్చేసి ఉగాది ఇంకా అట్లా చూసుకుంటూ పోతే మనకు నెలకు ఒక పండుగ అనే ఉంటుందండి మనకు ప్రత్యేకత మన కొ కొత్త సంవత్సరంగా చూపే పండుగ వచ్చేసి అయితే ఉగాది అని అంటుంటారండి దానికి షడ్ రుచులతోని బహుగా ఉగాది పచ్చడి అని కూడా చేస్తారు మీకు కొంచెం ఆ షడ్రురుచులు ఏంటో మీరు చెప్తారా హలో హలో హలో
హలో వినిపిస్తుదం
ఆ వినిపిస్తుందండి
ఉగాది పండగ గురించి చాలా చక్కగా చెప్తున్నారు మీరు అన్నట్టుగానే ఉగాది పండగకి ఆ పచ్చడి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఇది ఎన్న చె అనుభవాలను పోగొట్టుకోవడానికి అందులో ఆ పచ్చడిలో వేప పూ వేప పువ్వు వేస్తారని
అవునండి
ఇప్పుడు దీపావళి పండుగ గురించి చెప్తారా
ఆ చెప్తామండి మేము దీపావళి పండుగకి నోములు అనేది జరుపుకుంటూ ఉంటాం అండి కేద కేదారేశ్వర వ్రతం అనేది జరుపుకుంటూ ఉంటాము ముత్తైదులను పిలిచి ఆహారం కూడా పెడతాము వాళ్ళకు సంతృప్తి వాళ్ళతో కలిసి మేలిసి వాళ్ళతో కూడా ఉండు మంచి ఆనందాన్ని ఇస్త టారు మంచి అభినందనతో వాళ్ళు కూడా తీసుకొని వెళ్తారు అండి మే చేసే ప ప్రతి సంవత్సరం దీపావళిపండుగ చాలా అద్భుతంగా జరుపుకుంటామండి మేము
అవును నేను కూడా విన్నాను ఈ నోములు అనేది ఒక మూడు దారాలతోటి ఇరవై ఒక్క ముడులు వేసి జరుపుకుంటారని మీకు
అ అవునండి నిజమేనండి మీరు చెప్పింది నిజమే అండి
చాలా చక్కగా చెప్పారండి దీపావళి గురించి ఇప్పుడు వినాయక్ కా చవితి పండుగ గురించి ఇంకోటి కొన్ని విషయాలు పంచుకున్నామని అనుకుంటున్న
అ అవునండి చెప్పండి మీకు తెలిసిన వినాయక చవితి గురించి కొంచెం మీరు ఏమైనా చెప్తారా అండి
ఈ పండగను మనము విఘ్నేశ్వరుడు అనగా శివుడు పార్వతి వల్ల కొడుకు గురించి ఉంటుంది ఏమి నెలా పార్వతి స్నానానికి వెళ్తున్నాగా ఈ గణేషుడిని ఇంటి కాపలిగా నెల్చొబేడుతుంది అప్పుడే ఈ శివయ్య వస్తాడు వస్తే ఈ బాలుడు లోపలికి కి శివ్వయనీ వెళ్ళనివ్వడు
అవునవును
అప్పుడు శివయ్యకు కోపం వచ్చి శివయ్య దగ్గర ఉన్న త్రిశూలం తోటి ఈ బాలుడు తలపైన విసురుతాడు
అవునండి
అప్పుడే మనకి పార్వతమ్మ బయటికి వచ్చి మీరు నా కొడుకుని చేసారు నా కొడుకు నాకు తెచ్చి ఇవ్వాలి అంతే ఉత్తర దిక్కున ఉన్నటువంటి ఏదైనా జంతువు తల నాకు తీసుకొచ్చి కావాలి అంతే ఏనుగు తలకాయ తీసుకొచ్చి అప్ బాలునీకి పెట్టి ప్రాణం పోస్తారు సో అందుకానే వినాయకుడు అని పిలుస్తారు
మీకు వినాయకుడు కథ చాలా అద్భుతంగా తెలిసిందండి మీకు చాలా బాగా చెప్తారండి మీరు వినాయకుడి గురించి ఛీ పోడ మనం వినాయకుని పండుగను ఎలా జరుపుకుంటార అనేది కూడా చర్చించుకున్నాము అండి మొదటిగా మనం న నవరాత్రులుని చెప్పేస్తాం అ తొమ్మిది రోజులు మనం విగ్రహాన్ని పాఠంచి పూజ నిత్యం పూజలు చేస్తూ ఉంటామండి ఇంక దాన్ని మి పదో రోజు దాన్ని మనం నిమజ్జనం చేసుకుంటం ఎందరో పిల్లలు పిల్లలకు పెద్దలకు చాలా ఇష్టమైన పండుగ వచ్చేది ఏంటంటే మనం వినాయక చవితి బాగా జరుపుకుంటాం ఇంక మీకేమైనా తెలుస్తె మీరు కూడా కొంచెం చెప్పండి వినాయక చవితి గురించి ఎలా జరుపుకుంటారు ఏంటి అని హలో హలో ఆ చెప్పండి మీ వాయిస్ కొంచెం రా లేదా అండి ఆ ఇప్పుడు వినిపిస్తుందండి
ఇప్పుడు ఈ పండుగను గణేషుడి జన్మదినంగా జరుపుకుంటాారు మట్టి వినాయకుణ్ణి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు మీకు ఆ విగ్రహానికి ప్రత్యేకమైనటువంటి పూజలని పురస్కారాలను చే
అవునండి
విఘ్నేశ్వరుడికి తొమ్మిది రోజుల పాటుగా ప్రసాదం ఇంగ పులిహోర ఉండ్రాళ్ళు మరియు చేస్తరు అంటే వివిధ రకాల తర్వాత ప్రసాదంగ దేవుడికి సమర్పిస్తారు అసలు
అవునండి అవునండి మీరు చెప్పింది నిజమే
నేనూ నీ ద్వారా దసరా పండుగ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా
అవునా అండి దసరా పండుగను ఎందుకు జరుపుకుంటారంటే మంచి చెడును ఆశించి అన్ని మంచి అద్భుతంగా చేసుకుంటారండి దసరా దసరా పండుగకు రావణున్ని కాలుస్తారు ఇది మీకు గుర్తుందా అండి
గుర్తు
అవును మంచి ఆ రోజు అందరు బండ్లకు గాని ఇంకా మ ఉన్న వెహికల్స్ ఏంఉన్న మా అన్నిటికీ పూ స్నానం చేపిచ్చి వివిధ పూజలు చేస్తూ ఉంటారండి
అవునండి ఆయుధ పూజ వాహనపూజ ఆయుధ పూజ వాహన జ అని కూడా అంటారు
అంగరంగ వైభవంగా జరుపుతారండి విజయ దశమి మాసాడైతే మీరు కూడా ఏమన్నా చెప్తారా దసరా పండుగ గురించి ఏమైనా
దసరా విజయానికి ప్రతీకత అని అంటారండి
అవునండి
మంచికైనా చెడుకైనా గెలిచిన రోజుగా భావిస్తారు ఈ దసరా పండుగను
అవునండి
విద్యార్థులు పుస్తకాలకు పూజలు చేస్తారు అలాగే పెద్ద పెద్ద కంపెనీలలో వాటి యొక్క ఆయుధాలకి ఆయుధ పూజ అని కూడా చేస్తారు బలిని కూడా అ చేస్తారు
అవునండి
దేవి దేవిని నవరాత్రులుగా ఘనంగా నిర్వహిస్తారు చివరి రోజున ఈ దసరా పండుగ రోజున మనకి ఏమి అంటే రావణాసురుణి కాల్చిస్తారు మనకి దరిద్రం ఎటువంటి దరిద్రం ఉండకూడదు అని చెప్పి వచ్చేసి మనము విజయం విజయం సాధించినాం అని చెప్పేసి విజయోత్సవం ఈ దసరా పండుగని జరుపుకుంటాము
అవునండి మీకు చాలా అద్భుతమైన విషయం తెలుసుకుంటానుకుంట దసరా పండగ గురించి మీకు క్రైస్తవుల పండగ గురించి ఏమైనా తెలిసి ఉంటే కొంచెం మాకు వివరిస్తారా
పండగ అంటే క్రిస్మస్ పండగ మీకు ఐడియా ఉందా అండి
అవునండి అవునండి
క్రైస్తవులు ముఖ్యమైన పండుగ ఈ క్రిస్మస్గా వాళ్ళు భావిస్తారు.
అవునండి
ఈ యేసు క్రీస్తు జన్మించిన జన్మ దూత ఈ క్రిస్మస్ పండగని జరుపుకుం కుంటారు
అవునండి
ఈ దసరా పండక్కి కొత్త దస్తులన్ దుస్తులన్నీ ధరించి చర్చ్ లకు వెళ్ళి ప్రార్థనలు కూడా చేసుకుంటారు. ఓ పాపము లెందరో ఉమ్ పో నిర్వహిస్తారు వీళ్ళు ఏంది అంటే మనకి ఈ క్రిస్మస్ తాతా అని ఒకరు ఉంటారండి. ఆ క్రిస్మస్ తాత పిల్లల కోసం ఎన్నో తన బహుమతులు ఇస్తాడని వీళ్ళు ఏంటంటే మనము ఎలాగైతే ఈ తెలుగు వారి పండగప్పుడు మనము ఆ విఘ్నేశ్వరుడు దగ్గర ఒక మనం అనుకున్నది రాసి ఆ విఘ్నేశ్వరడికి ఇస్తాము వీరు వీరి యొక్క ఆశలను నెరవేర్చుకోవడానికి ఆ ఉత్తరాలు రాసి క్రిస్మస్ చెట్టుని అల కొలుస్తారని నేను విన్నా
అవునా అండి చాలా చక్కటి విషయం చెప్పారండి క్రైస్తవుల పండగ గురించి మనం ఇప్పుడు వచ్చేస్ సి మనం ముస్లిం వాళ్ళ పండగ గురించి తెలుసుకుందాం మనకి ముస్లిం వాళ్ళ ఆ చెప్ మనం వాళ్ళు ముస్లిమ్స్ బాగా జరిపిన పండగ రెండు ఉన్ టాయండి ఒకటి రంజాన్ ఒకటి బక్రీద్ అండి రంజాన్కి వాళ్ళు ఇరవై ఒక్ క్క రోజు మాత్రం ఉపవాసం ఉంటారండి ఏమి తినకుండా మార్నింగ్ నుండి వాళ్ళు నమాజ్ చేసుకొని సూర్యుడు రాక ముందే వాళ్ళు తినాలి సూర్యుడు క్లోజ్ అయినాంక వాళ్ళు తినాలండి మీకు తెల్ ఈ విషయం తెలుసను
ఆ అంటే నాకు కరెక్ట్ గా తెలియదు కానీ మీరు మంచి పాయింట్ ని నాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండ్ చాలా చక్కటి పాయింట్ని నాకు చెప్పారు
రంజాన్ నెల ఇరవై ఒక్క రోజుల పాటు వాళ్ళు ఉదయం సూర్యుడు రాక ముందే వాళ్ళు ఉదయం నాలుగున్నర సమయంలో ఆరు సమయంలో తింటారు మళ్ళా సూర్యం సూర్యాస్తం అయిపోయాక ఆరున్నర తర్వాత వాళ్ళు తింటారండి వాళ్ళు వచ్చేసి ఇఫ్తార్ పార్టీలనీ పెడుతూ ఉంటారండి దాంట్లో మనకు వచ్చేసి ఖర్జూరా వివిధ రకమైన ఫ్రూట్స్ పండ్లు అవన్నీ పెడుతూ ఉంటారండి కీం హరీస్ అని వాళ్ళ దాంట్లో చాలా ఉంటాయ్ అండి అద్భుతంగా ఉంటాయ్ మీరు ఎప్పుడైనా ఇలాంటి పార్టీలకు వెళ్ళారా అండి మీరు?
ముఖ్యమైన పండగ ఈ రంజాన్ అని నేను భావిస్తాను ఒక నెల పాటుగా వీళ్ళు ఉపవాసాలు ఉంటారు. పార్థనలు చేస్తారు ఆ అల్లాహు అక్బర్ కి పేదలకు సహాయం చేస్తూ ఉంటారు చివరగా ఈ పండగను జరుపుకుంటారని నేను విన్
అవునండి
ఈ ద్వారా
చాలా చక్కటి పాయింట్లను మాకు అందజేసినందుకు చాలా ధన్ ప్రత్యేక ధన్యవాద
మీకు కూడా ధన్యవాదాలండి చాలా అద్భుతమైన విష్ ను మాతోని పంచుకున్నందుకు
థ్యాంక్ యూ